హలో ఆ వినిపిస్తుంద నా నీకు వినిపిస్తుందా ఆ తిన్నా అన్నా ఆ
ఏం చేస్తున్నావ్
అ తిన్న
ఏం చేస్తున్నావు తమ్ముడు ఎక్కడున్నావ్ ప్రస్తుతం
ఇగో టాంకీ మీద ఉన్నా
టాంక్ మీద ఉన్నా మరీ ఎవరు మీ పది పదిహేను మంది పోయారు అక్కడ ఇప్పుడు
అవును కదా అన్న
ఊహూ అనిల్ వచ్చిండా మరి
వచ్చింది ఆయనే కదా అమ్మేది
ఆ ఎంత ఏస్ సర డబ్బు
వేయలే వాళ్ళు వద్దని చెప్పిరు
ఎందుకు అట్లా
ఏమో మొత్తం అంతా అక్కడే వేయండి అని చెప్పిరంట
మొత్తం అంటే
పైసలు ఏమి వేస్తారో అక్కడ మీ ఇంటికి వచ్చినప్పుడే వేయండీ
అక్ అవునా మరి ప్పయి కూడా ఎయ్యాలి ఇవాళ
చెయ్యలే
ఎంత ఇద్దాం అన్నారు ఇవాళీళ్ళు
యాభై
అవునా ఊహూ
వీళ్ళు రెడీ రెడీ అయిపోయ పోయరు
యాభై ఏడానుక
దస్
త ఇప్పుడు
బస్తీ బస్తీ అంతా పట్టిన కానీ వేయలేదు ఇ వీళ్ళు ఎంగేజ్మెంట్ ఏమంటారారు అది గోళ అది చేస్తారంట
ఎప్పుడు గోడ ఎ పూజ చేస్తారు
ఇప్పు కోరు
పోరుకా కోర్కి చేసి మళ్ళా ఈ ఈ మట్లోనే పెళ్లి చేస్తారు స్తారా నెక్స్ట్ మంత్లోనే
ఆ ఫోర్ కి ఈ మంత్ లో ఎంగేజ్మెంట్ చేస్తారు నెక్స్ట్ మంత్ లో పెళ్లి చేస్తారు లేకపోతే మనం సరికి వేసేటప్పుడు అయినా చేస్తారు
ఎంత దూరం పోరు కానీ ఎవడు చేస్తారు అంత దూరం వాళ్ళు వాళ్ళ వదైన ఇల్ళ అ ఇద రవివళచ్చ రా మరి రవివ రవి లేకుండే వాళ్ళ చెల్లె లేకుండే
అవునా
మీతో మాట్లాడి
సురేష్ మాట్లాడిడి పోయినప్పుడు మాట్ అలాడం
ఉ అ
అందరితోనే మాట్లాడిడు
ఆ వాళ్ళ అన్న వాళ్ళు ఉండేనా మరి
ఆ వాళ్ళు ఉండే వాళ్ళేం మాట్లాడలే
అవునా పర్చి హల్లే వగరా హు కావాలకానీ హు మసాలా మార్ములా మర్ మేర త ఉచితం సుదరు చే ఆవును మరి పరిచ పరిచయం చేయరామరి
ఎవరు చేసిర్రు ఎవరు చేయలేవు ఇట్లవై కూర్చున్నాం లాస్ట్ లా
ఆ
లాస్ట్ నుంచి లేచి వచ్చేసినాం
అవునా ఇప్పుడు అంతే ఉంటా ఆంథే కదా ఇల్లు ఎట్లా ఉంది మరి బాగుందా మరి ఇల్లు
ఏ ఏం లేదన్న
ఇలు ఎట్లా ఉంది మన మా టైప్ ఉందామా ఇల్లు టైప్ ఉందాం అది
మీ మీ ఇల్లు కూడా అట్లా లేదు అనిల్ వాళ్ళ ఇల్లు కూడా అట్లా లేదు
ఎట్లా ఉంది వా
ఏ మంచిగా రెండు ఒక స్లాబ్ వేసింది దాని పైన ఇంకోటి కడుతుండ్రు
హ్మ్
ఏ మస్తు హై ఫై ఉన్నారు వాళ్ళకి ఏందన్నా ఫుల్ పైసలు ఉన్నాయి వాళ్ళ
ఏ నిజం చెప్పు ఎట్లా ఉన్నారు
ఏం లేదన్న
హ్మ్ ఎట్లా ఉంది ఇల్లు అంటే ఇప్పుడు
ఓకే మీడియం అన్నటియా రేకులు వేసిర్రు ఏం లేదు ఒక రూమ్ ఒక డోరే తీసుకుని తీసి ఉంది సైడ్ కి ఏమో కిచెన్ రెండు డోర్లు కూడా లేవు
అవునా
హ్మ్
హు హు అంటే మా మన పాత ఇల్లు టైపు ఉంది మీ మీ ఇల్లు లాగ ఉందా సేమ్
ఏ మా ఇల్లు దానికంటే బెస్ట్ ఉంది లోపల జూడలే మనం బయ నుంచే చూసినాం కూర్చోడానికి ముంగట ఇది ప్లేస్ కూడా మంచిగా లేదు ప్లేస్ ఉంది ప్లేస్ ఎక్కువ ఉంది గాని డ వాదిలేదు
అవునా పని పెట్టుకుంటారు ఎప
కంపౌండ్ వాల్ కడుతూరిగా వాళ్లు
నాలుగు గదులే కానీ వాళ్లు కంపౌండ్ వాలే కడతారు
ఆ
మ్ ఎక్కువ అదే అడుగుతారు
మరి వీళ్ళకేందన్న నౌకరి ఉంది కదా
జాబ్ ఉంది వేరే దగ్గర ఎక్కడైనా ఉంటాడని
ఏమంటారు అండి జవ ఉంటే చలు విలాకు బండి మీదనే పోయినం బండి మీదనే వచ్చేసినం మ మే మే నేనే పెట్రోల్ వేసుకున్నా నావి
ఏ బోండి మీద
బైక్ అన్నా అ మరి
హ ఎవరెవరు ఉండే నువ్వు బైక్ మీద మీరు
నేను కినమామ్మా
ఆ అవునా ఏమంటుండు మరి కిన మామ
ఏమంటాడు ఏంలే వాల్లు మాత్రం పైసల పిచ్చోలే అన్న మొత్తం
ఎవరు అలువా
ఎంత అంటే పైసలు మనం గోర్మాటిలో చెప్పినా అవన్నీ మంచిగా క్లారిఫై చేసుకుంటురు బండి ఇప్పుడు ఆయన బండి ఉందంట వాన్ దగ్గర
ఆ
వీల్లేమన్నారు పల్సర్ ఇస్తామని చెప్పి పిరు
హు
అయితే పైసలుకి అ ప పల్సరిగి ఎంత పైసలు వస్తాయియాన్ అడుగుతూరు
య ఎవరు వాళ నానానా వేరే వాళ్ళు అడుగుతరు
అయ ఎవరు వాళ్ళుంట్ల నాన నా వల్ల అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఎ అడుగుతుంది ఇప్పటిసరికి ఏ అస్తుంది ఉం
ఏ
ఉం
వళ్ళ
ఏం లేదిగా
ఫల్సర్కి మొత్తం క్లారిటీ ఎంత కట్నం ఎంత అది మొత్తం మగుతున్నది మాట
ఉ
ఆ
వీళ్ళు చెప్పిరిగా షోరూమ్ లో ఎంత ఉందో పల్సర్ అది అడిగి చేస్తారు
ఏ బండి వా నా
బండి తీసుకున్నాడంట ఆయననే
ఆ బండి ఉండి ఆయన దగ్గర పసలు బండి ఆ కట్నం గురించి ఆ క్లారిటీగా అడుగుతున్నారేమో అడుగుతారు అట్లా మరి ఇ డిస్పా డిసప్పయిట్ర ఎవర ఏనా
వీళ్ళు నౌకరని చూ పో ఎందుకు డిసప్పయింట్ అవుతారన్నా నువవులే మాట్లాడుతావు
అది కాదు అట్లా మా క్లా క్లారిటీ మాట ఉంటాయి కదా మాట మాట్లాడేటప్పుడు ఇప్పుడు అది ఇది మాట్లాడతారు కదా
పాయింట్ ఉంటదన్న వెళ్ళి నుంచి మత్తం పైసలు అంతా పోయి ఇ ఆ చిన్న చిన్న మా లకి డిసాయింట్యింది కరవలు
కారణమా
భలే మాట్లాడతావు నువ్వు వాళ్ళని జూల్లేదు వాళ్ళ ఇల్లు చూడలేదు వాళ్ళ అమ్మ నాన్నని చూడలేదుదు
ఎట్లా ఉన్నారు అమ్మనారా ఎట్లా ఉన్నారు లడ్డూ లడ్డుూ ఉన్నారా
మొత్తం కట్న ఈయన్న మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది మర మానే ఉన్నారు నేను వాళ్ళ అమ్మ నాన్నని చూలే నాకెవరు తెలవదన్నా నేను లాస్ట్ కి నేను అడిపోకీ పోయినా
ఆ
అదే వీళ్లంతా ఏం మాట్లాడు ఆడుకున్నారో అదే ఆడ చెప్పిరు పను పోయినా కూర్చున్నా వచ్చేసిన
వేరే మాటలు ఏం లేవు ఇప్పుడు నాలుగో తారఖ డేట్ నాలుగో తారీఖు తీసుకుంటారేమో
ఏముంటదన్న ఏం ఉంటాది చెప్పు నువ్వే మకేం చెప్పలేదు
ఆ
వీళ్ డైరెక్ట్ మనకి ఎంగేజ్మెంట్ ట్ గురించి ఏం తెలివదువి లో అనే చె చెప్పేసి వచ్చి సిసిరో అని
ఆ
ఏం చెప్తాం ఆడా ఓకే జంగ్
ఆ
వాళ్ళయ ఇంటనే లేడు
వాళ్ళు చేస్తామన్నారా హలో హలో హలో వినిపిస్తుంద తమ్ముడు హలో హలో హలో హలో హలో హలో హలో హలో తమ్ముడు వినబడతలేదు బ్రో హలో హలో హలో హలో హలో ఏ తే వాతే కేర వేస్ట్ది సారవ మన